హలో
హాయండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తలే అండి మీరేం చేస్తున్నారు
నేనా అండి ఇప్పుడే టీ తాగి అలా కూర్చున్నా మీరేం చేసిల్లు ఆ ఈ రోజ అండి ఇంకా పని కాలేదు బట్టలు మరత పెట్టినా ఇప్పుడే బట్టలు ఎండేసి అదే తీసుకొచ్చి లోపల పెట్టినా ఇగ బట్టలు అన్ని ఇగ ఫోల్డ్ చేసి బీరవాలల్ల సెల్ఫ్లల్ల పెట్టాలండి మీ పని అయిందా
లేదండి చెయ్యాలి
అవునా అండి అంటే ఈ రోజు ఏం చేసారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసిండ్రు అసలు ఏం చేసిల్లు పొద్దట్నుండి
పొద్దునా ఇడ్లీ దిన్ అంది మధ్యాహ్నం బగార రైస్ చికెన్ కర్రీ
ఉ మరి నైట్కి
నైట్ ఏమండి ఇంకా మమ్మీ ఏం పండుతారు
ఉహ
ఆ ఏద ఒకటి చెప్పాలండి మీరేం చేసి చిర ఎం దన్రు
నేను మార్నింగ్ దోశ పోసన్నా అండి
ఓకే ఆ మధ్యాహ్నం మంది
మధ్యాహ్నం వచ్చి ఎగ్ కర్రీ వేసిన కొంచెం బెండకాయ పులుసుండే ఏ నైట్కి మన్నా ఈ రోజు సండే కదా ఏమైన్నా చికెన్ తెద్దామని ఏమై చేద్దాం అనుకో అనుకుంటాను కాసేపు అయితే బయటికి పోయి ఏదైనాదిద్దామని అనుకు అనుకుంటాను చిన్నప్పుడు ఏమేం ప్రోగ్రామ్ చూసేదండి మీరు
చిన్నప్పుడు మిస్టర్ బిన్ ఆగియాన్ కాక్రోచెస్ మోటు పట్లు చోటాబిమ్ ఎక్కువ ఇవే చూసేది
అవునండి
అడి
ఇద మీన్ పితాబజరీ
ఆ
ఇప్ప పేషవ తర్వాత పూగు ఆ తర్వాత తాజ్ చిన్నగా ఉన్నప్పుడు ఇవే కదండి కోచ్చేటివ్ మనకు ఉహ్ హ్మ్ ఇంకా అండి
చెప్పాలండి మా య్యబ్బి పన్ చూస్తారా అండి
మా యాదవి తమ ఆ మాయ ద్వీపం కూడా చూస్త్ తండి కానీ అది మంచిగా ఉం
ఆ ఆ ఆ అ ఏమన్నా ఆ ట్రీస్ మాట్లాడతది కదా అక్కడ్నే చాలామంది ఎగ్జిట్ అయితారు. ఆ చెట్టు మాట్లాడుతుంది చెట్టు మా ట్లాడుతుంది గాని
అవును ఆ తర్వాత ఓచ్ చిన్న చిన్న బొమ్మల్లాగారావడము వాళ్ళతోటి గేమ్స్ ఆడడం అమ్మో వాళ్ళతోటి ఫైట్
బుల్లి రాజు బుల్లి రాణి ఉం టైర్ అందులో
అవునువును కరెక్టే కరెక్టే ఆ అది కూడ జుస్సిర్రండి ఖుషి టీవీ లో ఏం తరండి మీరు
ఏం చూడనండి అందులో ఖుషి టీవీ లో ఏం చూడను తమ్ముడు చూస్తడు అందుల
అవునా ఉహ్మ ఇగా నేనయితే యితే మా ఇంట్లో అయితే మస్తు డోరా బుజ్ జీ అవన్నీ బాగా చూస్తారు అడ్వెంచర్స్ డోరా అన్ చెప్పేసి ఇం ఆ ఇప్పుడు అంటే అప్పుడు చూసేది గానీ ఇప్పుడు ఏమి అన్ని కొత్త కొత్త ఛానెల్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో నెట్ ఫ్లిక్స్ లు హాట్ స్టార్ ఇవన్నీ వచ్చేవరకి కిడ్స్ చానెల్స్ అన్ని పెట్టుకున్నది కదా ఇగ మనకు ఇదగ చూస్తున్నారా అసలు వెనకట్టనే మంచిగా చిగుండె
ఉమ్ అవునవును అప్పుడే బాగుంది సమ్మర్ వచ్చిందంటే ఊరికే మామ వాళ్ళ ఇంటికి, వెళ్లడం ఇంటి దగ్గర ఆడుకోవడం, ఇప్పుడేమో మొత్తం ఫోన్ సే అయినాయి ఎవరికి అంత టచ్ లో ఉండదు ఇప్పుడు ఉన్న పిల్లలైతే
అవునండి ఇప్పుడున్న పిల్లలకు ఏమో కమ్యూనికేషన్ సరిగ్గా తెలవడం లేదు పెద్దవాళ్లతో ఎట్ల మాట్లాడాలో తెలవడం లేదు, కానీ మా అవునండి అప్పుడు మనం అంటే మస్తు భయపడేది ఎందుకంటే ఇట్లా అమ్మానాన్న నాకు చెప్పిందంటే మస్తు భయపడేది ఆ రోజులలా ఇప్పుడు ఏంది
వాళ్లే మనకి భయపెట్టిస్తారు
ఇప్పుడు వి లివర్ రివర్స్ వచ్చి మాట్లాడు తాంటారో
ఉమ్
ఉమ్
చెప్పాలండి ఇంకా
ఇంకా నా అండి
హ ఈ మధ్య ఏం ఆ ఏం చూడలే అనుకుంటాండి ఈ మధ్య సనిమాస్ అయితే
అవునా ఇది చిరంజీవిను వెంకటేష్ సినిమాలు జూశిలాం ఆ సంక్రాంతి కదా అప్పుడు
ఏదండి
వెంకటేశ్వ ను చిరంజీవి సినిమా అండి సంక్రాంతికి వస్తున్నాం
ఆ ఆ అవును అవును ఆ
ఉహు శంకవరప్రసాద్ అది కదా
ఇప్పుడు రీసెంట్గా వచ్చిందా
ఆహా అది మన సంక్రాంతికే అది వచ్చిందండి ఇప్పుడు
శంకర వరప్రసాదే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కొత్త సినిన్ వచ్చింది గా ఉస్తాదా ఏదో
చూసిలా అండి మరి
లేదు లేదు అండి ఇంకా టూ డేస్ అయితే వస్తుదిగా ఓటీటీ లోకి ఆన్లైన్ టీవీలో పెట్కోవాలే చూడాలి
అవునండి ఇప్పుడు మనం అక్కడ పోతే ఒక్కొక్క టికెట్ రెండు వందల యాభై మూడు వందలు అంటారు అల్లా పాప్కార్న్ రెండు వందలు యాభై కూల్ డ్రింక్ రెండు వందలు ఒక ఇద్దరు పోవాలంటే చిన్న మెల్లగా వెయ్యి రూపాయలు అయితాయి
మల్లా మనం ఏటన్నా పోతే అక్కడ ఖర్చులు
అవునండి ఇప్పుడు ఏం సినిమాలు బయ ట్లేదు కొన్నిరోలు అయితే ఓటీటీ లు వత్తది
ఓ టీ టీ ఇయ్యా లేదా
ఇంకా మన ఇంట్నే మంచిగా మనం టీవీ లా కొంచం కూర్చొని చూడొచ్చు
ఆ ఏడ్కత్తవ్ ఓసారి
ఆయన గంత రేట్లు పెంచుతార రండి ఎవరన్న
చూసేటొళ్ళం మనం ఉన్నాం కదా అండి అందుకే పెంచుతార్
తో వాళ్ళకైతే బొచ్చడు పైసలు వత్తానాయండి మన వల్లనే
చూ మనం చూస్తున్నాం వాళ్ళు పెంచుతున్నారు
అదే ఒక రెండు వందలో ఒక రెండు వంద అదేదో సినిమా అండి ఏదో సినిమా ఐదు వందల రూపాయల అండి టికెట్ అదయితే
అవునవును
పెర్యాదికొత్త లేదు కాని ఎందుకు ఐదు వందల రూపాలో
ఇంకా ప్రభాస్వి మూవీస్ వస్తే ఇంక ఎక్కువ ఉం టయి
అవునండి ఒకవేళ మనం సినిమా పోవాలంటే ఫస్ట్ వీక్ అట్లా పోకుండా సెకండ్ వీక్ కో తార్డ్ వీక్ ఒ పోతే కొంచెం డబ్బులు కూడా తక్కువైతది రేట్
డబ్బులు కొంచెం మనకి మనం పోయినా సాటిస్ఫాక్షన్ ఉం టది ఈ అల్లరికి ఆ లొల్లికి ఆళ్ళు చేసే చిల్లర లెక్కలకి మనం మూవీ చూసినట్టు కూడా ఉండదు
అవునండి అట్లనే ఉన్నది ఏం రోజులో ఏందో అసలు
ఆ మొన్న కాంచన రీ రిలీజ్ కి చాలా మం ది గెటాప్ వేసుకొని వెళ్లిండ్రంట మూవీకిి మొత్తం సోస ఇన్స్టాాల యూ ట్యూబ్ ల లా మొత్తం అవె విడియోస్
ఓహో అవునా
అ అండి
ఇగ అట్లా వేసుకొని చూత్తే వాళ్ళు కూడా కాంచన అనుకుంటారా అండి మరి
ఏమో వాళ్ళు సాటిస్ఫాక్షనా మరి ది ఏమో మరి
ఉహు ఏమో నాకైతే గా పాత సినిమాలంటే గా మనసంతా నువ్వే నా గా చిన్న చిన్న గ అవ్వ అట్లాంటి ఆ అ గట్లాంటి సినిమాలన్నా ఒకవేళ ప్రీ ఒకవేళ మళ్ళా మనకు చూడాలనిపిత్తే చూడొచ్చు గాని గా కాంచనాల ఏమున్నాదండి
ఆ రయవ్వరిది వాళ్ళద్
ఉం
హ
ఇట్లా ఉగాది పండగ అయితే
ఆయి ఉగాది కి పచ్చడి బ చాలు చేసుకున్నామ అండి టెంపుల్కి వెళ్ళినం
అదే మేము కూడా పచ్చడి అవన్నీ చేసినాం మేం రామాలయం వెళ్ళినాం అక్కడ మంచి పంచము కాంజనేయ స్వామి గుడి ఉన్నది మళ్ళ తయారు రాముల వారి గుడి ఉన్నది మళ్ళా తర్వాత శంకరు దేవుడు లలితాంబిక దేవత ఆ తర్త సుబ్రహమణ్యస్ స్వామి అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక మస్తు ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామ నవమి మ ఎప్పుడైతే మస్తు పూజలు కళ్యాణం మస్తు జరుగుతుందట
అవునవును ఇప్పుడు ఉంది కదండి మనకి శ్రీరామనవమి ఒక టూ త్రీ డేస్ లో
ఎప్పుడు అండి శ్రీరామనవమి ట్వంటీ సిక్స్త్కా అ అబ్బా ఇట్లా ఈ ఉగాది అ పండగ అయిందో లేదే ఇంకా శ్రీరామనవమినా
హాలిడేస్ కూడా అయిపోయినాయి
హాలిడేస్ అండి ఇ పిల్లలకైతే స్కూల్ పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చిళు సిబిఎస్ఈ వాళ్ళకేమో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ సిబిఎస్ఈ వాళ్ళకేమో కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అయిపోయిన వాళ్ళకేమో ఫస్ట్ వారికి సెలవులు ఇచ్చిులు ఈ లోపు వాళ్ళకు యూనిఫార్మ్ స్కూల్ అద నెక్స్ట్ నెక్స్ట్ తరగతి బుక్స్ అవన్నీ ఇవ్వడానికి జ ఇక పద పది రోజులు అట్లా సెలవు ఇచ్చిందంట ఇక మామూలుగా స్టేట్ సిలబస్ వాళ్ళు ఏమో వాళ్ళు ఇక రామ్ జన అని చేయిపిచ్చి ఉగాది అని చెప్పేసి వచ్చింది కదా ఇక తాయ్య మండే నుండి వాళ్ళకు కూడా రేపటి నుంచి బడులుగా స్టార్ట్ అయితే ఒక పూట బళ్లు కదండి
ంటనే అ త్రీ ఫోర్ డేస్ అయితుంది
అవునండి మొన్నం మన మార్చ పదిహేను నుండి స్టార్ట్ అయినాయి కదండి
అవునవును
ఉ
పో
ఇంకా
చెప్పాలండి ఆ నైట్ టైమ్ లో ఫుల్ వర్షం అండి డెలీ నైట్లా గాలి వర్షం డైలీ నైట్లోస్సుంది
అవునా అండి మాకైతే ఇక్కడ ఎందుకో ఏమో ఎన్విరాన్మెంట్ యితే చల్లగా ఉన్నది
సరేమ్ మరి వర్షం వాడ మొగల అయ్యింది మా సైడ్ అయితే
అవునా ఇగ మీ దగ్గర వర్షం పడ్డదంటే మా దగ్గర చల్లం ఉంటది గావచ్చు ఒకదిక వర్షం బడితే ఒకది
అవున అవును అ అయిన ఇప్పుడు ఉందా అంటా కదాండి త్రీ ఫోర్ డేస్ వరకు కి రైన్ ఉందంట డైలీ వస్తుంది నైట్ టైమ్లా పడుకున్న తర్వాతకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తా లేదు
అవునా అండి మరి సూడాలే మరి సరే అండి
ఓకే కండి సరే